అళ్ళఅరమన్డి
ఆ నమస్కారం చెప్పండి
బాగున్నారా
ఆ బాగానే ఉన్నాం
కొంచెం గట్టిగా మాట్లాడండి మీరు
బాగానే ఉన్నామ్మా
ఆ తిన్నారా మరి
పిన్లే నిన్న బా అంటే డైటింగ్ చేస్తున్న
అవునా ఏం డైటింగ్ ఎట్లా ఉంటుంది డైటింగ్ కొంచెం చెప్పండి
డైటింగ్ అంటే అన్నం తిన్నండి నెట్ ఆఫ్ చేస్
అబోబో అవునా అట్లానా ఇంకా అది ఆరెంజ్ జూస్ తాగడం అది దోసకాయ తినడం అది చేయర మీరు
అది పెద్దపేదవోల్లు చేస్తురు
ఓహో వేచయడా
హ మిడిల్ మిడి క్లాస్ ఫ్యామిలీ అంతా బిలాంగ్ చేస్తున్న అంతసలేంముండదు
ఆ వి అవునా ఇప్పుడు సాయంత్రం ఏం చేస్తున్నారు మరి
నేను అసల్ డిసైడే కాలే
కాలేదా డిసైడ్ ఆహా మంచిగానేగ మీది మంచిగుంది ఏం బ సడ్చారు అప్పుడు అప్పుడు ఏదో ఒకటి చేసి తింటారు ఇగ
అవున మరి ఏంచేయాలె
అక్కడ వెదర్ ఎట్లుందండి మీ వా దాంట్లో వాతావరణం మీ ఊర్లో
మాదన్కే మాదన్కే మాదన్కే ఆ మంచిగానే ఉన్నది అమ్మా
అవునా ఇక్కడ కూడా బాగుంది చల్లగా పడ్డది లేకపోతే ఎండలు ఎట్లా ఉందో అమ్మ బాగుండె ఎండలు
ఆహా
హ్మ్ బాగా ఎండలు ఇలాంట ఎండలు ఉండ ఇప్పుడు కొంచెం నిన్న గూడా వర్షం వచ్చింది సాయంత్రం మొన్న కూడా వచ్చింది వర్షం వస్తుంది నైట్ కొంచెం చల్లగా ఉంటాంది ఇగ దర్ష్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ దాంట్లో ఉంది అండి
ఆ ప్లాస్టిక్ సామాన్ యూజ్ చేయద్దు కదమ్మా
ఏం కాదు పైన పెద్ద ప్లాస్టిక్ బకెట్ ఉంటాయి కదా దాంట్లో ఉన్నది పిండి ఆ
ఏ మోసోడ్ ఇస్తాంది మీ దాంట్ నుంచి
ఏమో అండి ఇక్కడ నాకేం అడదు నేను ఒకటి చెప్తే ఒకటి చెప్తున్నారు వాళ్ళు
అదే మీరు ఒకటి ఏమంటారు చెప్తు నువ్ బల్ల
ఆ పని చేసా ఆమె వచ్చిందమ్మా హా పని చేసిపోతది ఆ ఏ నాకు రాదు గదా ఏం పనిగ అండడం ఏ రాద అయితే పిలి పిలిపించుకుంటా మర్చి పని చేసిపోలేదు
అమెక మరి ఏమన్నా ఇస్తా బన్నా
ఆమె ఆ ఆమె ఆమె హస్బెండ్ కోసం ఆమె కోసం తీసుకెళ్తది అన్నవింకా కూడా ఆ ఆ చెప్పండి మీరు కంటిన్యూ చేయండి
ఆ చెప్తున్నాను
ఆ ముడిను అరి మా
అయ్యో అది పెద్దగా ఉంటది పెద్ద దాంట్లో
ఆ నేను అదే చెప్పినా అయితే వాళ్ళు ఏమో చూస్తున్నారు అక్కడ లేదు
సెన్స్ లేదు వీళ్ళకి దిమాగఖరాబ ఎక్కడ పోయి అమ్మ మల్ల అమ్మటాండ్రు
అ అమ్మ అంటే ఆమె పక్కా అంటే ఆమె ముసలమె ఉంటది ఆమెకి అమ్మ అంట
ఎట్లా పని మనిషి మంచిగా చేస్తదా పని
ఆ మంచిగానే చేస్తదిగా ఏదో ఒకటి
ఉహు
ఫ్రీ చేస్తాంది కదా చేస్తే తినాలి చెప్తేనే కదా అన్నం ఇంగా కూరా తీసుక
సర
డబ్బులేమియ్య అసలుకే
ఉ
నాక్ మస్త్ కోబ మస్ వస్తాంది వాళ్ళకి చూస్తే ఎప్పుడు పోయి కొడతా అనుకుంటున్నా గాని బడదాష్ చేస్తాన
దొరకాల కదా మళ్ల వాళ్ళకి
ఏయ్ వాళ్ళకి దొరకలే ఆగుతే ఏమైతది
తే పోతనువా
అట్లానే చేస్తారు
హ
అద మా ఆ
అదే వాట్ ఇస్ దిస్
ఏమో ఏమో
ఏ మహారాజా
పాగ్
హ
ఈ హెడ్డే బాగైతుంది అండి నిద్రస్తంది వేడి అయితాంది ఏం చేయాలో ఏమో కూల అట్ల గాలి ఎట్లా వస్తుంది మీకు అహ వస్తాందా మీకు గాలి
వస్తుంది వస్తుంది
ఏ మాకూలర్ సరిగ్గానే లేదు ఎంత మధ్యాహ్నం మంచిగ రాదు మొత్తం వేడిగానే ఉండది రూమ్ ఇంత కూడా చల్ల గాదు ఏం కాదు ఒక చక్కడ పోయి నేను బయటనే కూర్చుంటున్నా చెట్ల కింద కూర్చుంటుడం మంచిగా
మా ఏసీలక్క కొని చేస్తారు
అవునా మంచిగానే ఉంది మరి మీది మాది అట్లా లేదు కూలర్ బాగా సతాయిస్తది అది నీళ్లు పోయాలి ఇంగ దాంట్లో షాక్ వస్తుంది తెలుసా
మంచి పైసలు తెచ్చిపోచ్చ కొనాలి
ఆ ఆ
అందుకే ఎట్లున్నా పదవి కరాబ్ అవుతుంది కదా పెద్దగా ఉండే
అవును ఇది మాది మంచిగనే కదా ఇది
కద
ఇ ఇంటికిచ్చి వాళ్ళు పెట్టిపోయి ఆ కాదు కాదు ఇది
ఆహా య్యో
వేరే ఆ ఆ ఇట్లనే ఫ్రిడ్జ్ ఉందా మరి మీకు ఇంట్లో అయ్యో ఫ్రిడ్జ్ లేదా నేను ఒక్క దాన్ని ఉంట
మనం కొంచెం మాకు ఓ మేమ్ బ్యాక్వడ్
హేయ్ అట్లా చెప్పుకోద్దా అండి మ రాత్ తలు ఎప్పుడుందో అప్పుడు వస్తది మా దగ్గర అట్లా ఏం ఆలోచించద్దు
ది నాగర ఫ్రిజ్
ఆ ఏమన్నారు మా ఉంటే ఎట్లా ఎందుకు చేసది
మీరు ఏమంటరో అని
ఏమో వీళ్ళు అచ్ వచ్చిన్రు ఆడు కొనే వాళ్ళు పిల్లలు
అ
హె
మ్ మ్ హ్
ఏం చెప్పాలి స్నానం చేయద్దు అంటే గుడా చేస్తరు.
అమ్మ వదిలేసేయి అమ్మా ఇదే గుడ పోతద ఎంటి ఎంకా
ఏమ్ డిమార్ట్ కదా
ఆ
నాక్ కాళ్ళు నొస్తున్నాయండి ఎందుకో ఏమో బాగా నొస్తున్నయి.
వీక్నెస్
వీక్నెస్ గుడా ఉంటదా?
అవును
ఏమో హెడ్డేక్ అయితుంది, కాళ్ళు నొస్తున్నయి ఏమేమో అయితాంది ఏమై తదో ఏమో
మెమోరీ లాసే
అవునా
పని మనిషి వాళ్ళ అమ్మ ఉన్నదా
లేేదు. ఆమె హైదరాబాద్ల పని చేస్తది. మ్ ఇంకా చెప్పండి ఇంకా మీరు అంటే మీరు అట్లా జ్యూసెస్ ఏమన్నా తాగుతరా
అవును
అది ఏమెమో అంటరు గదా
మ్యాంగో జూస్
మ్యాంగో కాదు పైనాపిల్ జూస్ ఆ తర్బూజా ఇంకా అవి ఏమేమో ఉంటయి గదా రుహబ్జ తాగుతారా మీరు అది స్మెల్ ఎందుకట్లా అస్తాది రుహబ్జలో
పెటల్స్ రోస్పెటల్స్
నా అమ్మా బాగా స్మెల్ అస్తది అది స్మెల్ వింటేనే నాకు మొత్తం అది అయి తది వామిటింగ్ వచ్చినట్టు
ఎక్కువ క్వాంటిటీ దానిదే ఉంటది రోస్పెటల్స్దే ఉంటది దాంట్లో
ఇంకా అది ఉంటయి గదా అదే ఏం సబ్జా గింజలుంటయి గదా అవి గుడ మంచియే తెల్సా తాగాలె అయి వాటర్లో ఏస్కొని సోప్ చేస్కొని తాగాలి.
అవును
మ్ చల్లగా అది అంబల్ చేస్తరా మీరు? అంబలి, అంబలి.
రాదు చేయడం నీకచ్చా
ఏ నాకు గూడా రాదు నేనేం చెయ్య పని మనిషికి గూడా రాదుట
ఉ
బయట నుంచి తెప్పిస్తరు ఒక్కొక్కసారి తెప్పించి తాగుట
ఎట్ క్లాస్ం దొరుకుతుందా వన్ గ్లాస్ కి కాస్ట్ ఎంత
అది ఇక్కడ స్కీమ్ ఉంది అది వీలనే ఉంటది ఎండాకాలం కదా పంచుతారు అట్లా ఫ్రీగా చల్లగ ఉండాలి
ఆహా మంచిగ ఉన్నది
అవున కద మంచిగనే ఉంటది ఇంకా ఏమన్నా చెప్పండి కదా ఇట్లా ఉంటే ఎట్ల మీరు
నేను చెప్తున్నా కదా
ఆ ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళారా
పో
తిన్నారా నిన్న అయితే ఎట్లా ఉరుములు మెరుపుల తోటి మస్తు వచ్చింది వర్షం అంతా రాలే కానీ మెరుపులు మస్తు వచ్చిన నా తెలుసా నేను వీడియో తీసిన మంచిగ ఉంది
ఉ
ఆ
నేను ఐస్ క్రీమ్ కొనడానికి పోయినా అప్పుడు
అవునా ఐస్ క్రీమ్ కూడా తింటారా మీరు నేనైతే ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేస్తా ఉ సరే అండి బాయ్ కట్ చేస్తాను